హలో
హాయండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
హ బాగున్నామండి
ఉన్న
బ్లాంక్ తిన్లేదండి ఇప్పుడే వర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చున్నా
ఈ మజ్య ఒక సాంగ్ బాగా ఫేమస్ అయింది విన్నారా నాందా అనేసేసి
ఏం సాంగ్
కర్ణాటక సాంగ్ అండి నాందా అదే కాంద కాందా సాంగ్స్ సారి
నేను అంటే ఈ మొబైల్ ని టచ్ చేయక ఒక టూ త్రీ డేస్ అం తె ఆల్మోస్ట్ ట్యూస్డే మండే ట్యూస్డే అట్లా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఉమ్ ఇగ కొంచెం బిజీగ ఉండి అంత చూళ్లేదు
ఉమ్ ఓకే ఇప్పుడు కాదాండి జర ఒక వన్ మంతు నుంచి ఆ నాందా అనేస్ చూసి ఆరూందారా అనే ఒక సాంగ్ బాగా ఫేమస్ అయి
అవునా
ఉమ్ బ్లాంక్
అయ్యాం ఇదే రోజు మా తోటి కోడలి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక వాళ్ళు పట్నాలు మీకు ఐడియా ఉందా
పట్నాలా అ
బ్బపట్నాలు అని అంటారు మీక అంత ఐడియా ఉందా
లేేదండి
అట అటెలాము ఇంకాటో టూ త్రీ డేస్ ఇంకా అడానే అయిపోయింది తర్వాత ఇగ వన్ డే గ్యాప్ వచ్చింది వెళ్ళొచ్చే వరకు కొంచెం టైడ ఉండే టైడ్ ఉన్న తర్వాత నెక్స్ట్ డే నిన్న ఫెస్టివల్ హడావిడి అయిపోయింది ఈ రో కొంచం అట్ల రిలాక్స్గా కూర్చున్న
ఉహ్మ్
ఉమ్
ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
ఆ
మీ మి ఫేవరెట్ డిష్
నా ఫేవరెట్ డిష్ వచ్చేచేసి ఇది ఇదో కాకరకాయ పూర్ణం తెల్సా
ఆ విన్నాను రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకసారి చెప్పారు
ఆ అది నా ఫేవరెట్ అని మా మమ్మీ చేస్తారు బాచేస్తారు అండీ
బావుంటుందంట
ఉమ్
మీరు ఎలా చేస్తారు
ఆ అంటే నేను చేయనండి మా మమ్మీ చేస్తది పెద్దగా ఐడియా లేదా
బావుంటుంది అది ఉగాది బా సెలెబ్రేట్ అయిందా ఇడా
ఆ బానే అయిందండి ఇంకా ఆ ఏంటండి
బా సెలబ్రేట్ చేసుకున్నారా అంటున్నా
ఆ బాగా సెల అంటే ఇంకా ఇంట్లో పూజలు అవి ఇవి చేసేస్కొని దేవుడి దగ్గ ర దీపం ముట్టించేసేసి ఉంటాయి కదా చిన్న చిన్నయ్ ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇగ పనులన్నీ చేసుకున్నాం బానే చేసుకున్నాం మీరెలా చేసుకున్నారు
బాగా చేసుకున్నాం నార్మల్గా టెంపుల్కెళ్ళేసి వచ్చి ఇగ ఇంట్లో వర్క్స్ ఉంటాయిగా పచ్చడి చేయడం వంట బచ్చాలూ
ఉహు
ఇ ఇంకా చిన్నపాటి పోటోషూట్
ఓకే ఫోటోషూట్ లు చేసారా అంటే మీరందర్ ఫ్యామిలీ దిగారా లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా చేసర
నేను ఇగ ఫ్యామిలీ మొత్తం ఉమ్ నేను మ తోడికోడలి వళ్ళం
ఓకే
నార్మల్గా ఇగ బైటికెల్నప్పుడు అందులో గుడా ఇగా చాలానే దిగాము ఇగా ఫోటో షూట్ అంటే ఎట్లా ఎవరకినచినట్టులు వాళ్ళు దిగం ఇగ బాగా ఫేమస్ అయిపోతుంది ఫోటోషూట్ కీ తొక్కరూ ఇంట్లోనే దిగుతున్నారు ఒక్కప్పుడు ఫోటోసంటే నార్మల్ బా బైటికి ఫోటో షాప్ కెల్లీ అది గుడా ఫ్యామిలీతో ఫొటోస్ దిగేది కానీప్పుడు ఎవరికి వాళ్ళిగా నచ్చినట్టు మొబైల్స్ ఒచ్చాయ్
ఆ ఒక అణువు అంతే ఒక స్థై అది యూస్ఫులే అన్కో ఓచ్చండి లైక్ ఇప్పుడు చూడండి నాకే మా ఇంట్లో చిన్న బాబుంటాడు
ఉమ్
వా వన్నీ నార్మల్గా అంటేప్పుడు నాకు ఫోటో షూట్ చేపియ్యాలి అనేసి సే ఏం అన్పివ్వలేదు రీసెంట్గా మా అన్నయ్య అప్పుడు అంటే వాడి చిన్నప్పుడు కొన్ని రాండమ్ ఫొటోస్ స్టిక్ జేశాడన్మాట వడియి పిక్ చేసినప్పుడు ఏమందీ ఇప్పుడికి అప్పుడికి వాడికి చాలా డిఫరెన్స్ ఉందండి అసల పేజ్ గుడా నాకు అంత గుర్త్ గుర్తులేదన్మాట చూస్తే ఓ వీడిలా ఉండేదా ఇప్పుడిలా ఐపోయాడా ఆ ఫొటోస్ జుస్నప్పుడే అట్లాంట్ ఇఅన్ని గుర్తొస్తయ్ కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటయ్ గదా
ఆ మెమరీ మ్ మెమరీ గ్యాదర్ జేస్కోడానికి బావుండ్ అంద్ కనీ
ఉమ్ అదే ఇప్పుడు క్యామ్ అనుకోండి ఊకే క్యామ్ ఐతే తీస్కరాలెం కదా అదే దీన్వల్లైతే ఇట్లా యూజ్ అయిపో బావుండు
ఒకప్పుడన్కో ఇవన్నీ లేవు కావట్టి ఫోటోస్ అంటే పట్టిక్లర్గా ఫ్యామ్లీతో పాటెళ్ళి ఫోటో షాప్ లో ఫొటోస్ దిగడమే
ఆ
మళ్లీ ఇప్పుడు ఇగ మొబైల్స్ ఒచ్చినయ్ కావట్టి చాలా వరకు అందర్ మొబైల్స్ లోనే జూస్త్ ఉన్నాడు
ఉమ్ హ్ మొబైల్స్ వల్ల చలా బెనిఫిట్స్ ఉన్నాయ్ చలా లాసెస్ కుడా ఉన్నాయ్ లెండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అసల్ డే ఎలా స్టార్ట్ టై డే ఎలా ఎండ్ ఔత్ ఉన్నయ్ దేలియట్లేద్ మొబైల్ వల్లా టీవీస్ ఆ టీవీస్ కి అందరు దూరమైపోతున్నారు టీవీ వాచ్చేసే టైం గుడా దొరుక్తలేదు ఎందంటే పేరుకింట్లుండి టీవీసుంటున్నాయి గానీ టీవీ నసల్ ఎవ్వర్ పట్టించుకోవట్లేదు.
ఉండా ఉండాలి అన్నీ తప్ప పెద్ద ఆ
ఆ ఏదో ఒకట్ రెండో మూవీస్ ఒకప్పుడైతే టీవీ అంటే పాష్ షో టైమ్కి అక్కడున్ కూర్చునెటొళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు ఏమాయ మొబైల్స్ వ చ్చేసినయి ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు సో పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు టీవీ ఏదో టీవీ ఉంది అంటె ఉంది అది లేదా అంటె లేదు ప్లస్ ఇక ఫోన్ చూసిన దానికి ఎవ్వరు ఫోన్ వాళ్ళు పట్ట కొని తలా ఒక రూమ్ లో కూర్చొని ఫోన్ చూసుకోవడమే జరుగుతుంది. అందరం కలిసి వాచ్ చే కాలి మూవీస్ వాచ్ చేయాలి అది చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లే
అవును ఒకప్పుడు ఈ చేన్ల ఉంటె అంది లో వాడేసే మూవీస్ వాడేసే షోస్ హే చూసేది
ఆ అమూవి వస్తది ఆ టైంకి కరంట్ పోవద్ అనేసేసి లేదు అంటే ఇంక ఉంటాయి కదా చిన్న చిన్నగా
బ్లాంక్
అట్లా చూ ఆ ఆ టైంకి కరెంట్ పోకుండా అడ్వాటేజ్ వచ్చినా కానీ టీవి దగ్గరే కూర్చొని తలలో పెంచు బొలం కా ఇట్లా
అవునా జరుగుతుండి కదా
ఊమ్
ఎందుకు చాలా వరకు చేంజ్ అవుతుంది
ఊమ్ చేంజ్ అయిపోయింది చేంజ్ అవుతుంది కద ఆల్రెడీ ఇంత చేంజ్ అయిపోయింది ఏంటి అంటే ఇక ఉన్నాం.
మూవీస్ అంటే చాలా వరకు అందరికి ఒక ఎమోషన్ లాగా ఉండేది.
అవును
మనం చూడాలి అని ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడము లేదంటే తెలిసిన వాళ్ళ ఇంటికెళ్లి టైం కి ఇది ఓచ్చేది అని చెప్పి వెళ్ళి కూర్చొని చూడడం అప్పుడు బాగుండెది. కని అందరు కలివేయడం
ఉ
అందరిళ్ళల్లో టీవీ ఉండక పోయేది కదా అప్పుడు
ఆ కానీ పిల్లల కోసమన్నా ఆ టీవీ పెద్దవాళ్ళు తీసుకొచ్చి పెట్టలేదు. హాహా
అంతకముందు అందరిళ్లల్లో టీవీస్ ఉండేటివి కావు. చాలా రేర్ అసలు ఒకప్పుడు టీవీసూ ఉన్నాయి అంటే వాళ్ళింట్లో ఇంకా గ్రేట్ అనేది పచ్చిక అరే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది మనం ఈ టైం కి చూడాలి అని చాలా వరకు పిల్లలందరు వాళ్ళందరచ్చి కూర్చొని చూసేది
ఉ సరేన్